వినిపిస్తంది టూ హండ్రెడ్ ఉన్నా కూడా సౌండ్ చిన్న గా వినిపిస్తాంది స్పీకర్ ఆప్షన్ లేదు దీంట్లో
మ్ ఒక ఆడవి నేను ఒక స్టోరీ చెప్తా విను నువ్వు ఆ సరేనా అది ఎం సోరీ అంటే కోతి మరియు తెలివైన కుందేలు ఆ ఒక అడవిలో చిన్న కోతి ఉండేది
ఉమ్ చిన్నది ఎందుకు మి పెద్దది లేదా
పెద్దవి ఉన్నాయి కానీ చిన్నదాని కథ పెద్ద దాని గురించి అని కాదు అ అది బా నీలాగే అల్లరి జేస్తా ఉంది ఆ పా ఆ చెట్ల మీదికి ఈ చెట్లా మీ తిరుకుంటా పండ్లు ఇవి కోసుకుంటా తినుకుంటా మిగతా ఫ్రెండ్స్ కొన్నిట్నీ చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది
నీలాగే ఆ అందరు ఏంది గోళ గోళ చేస్ ఊ
ఆ ఉంటే అది ఎప్పుడు నార్మల్గా గా అలా ఉంటా ఉంటుందనమాట అంటే అల్లర్ అల్లర్ లేకోకుండా బాగ మంచిగా అందరితో ము అందరితో ఫ్రెండ్షిప్ జేస్తా ఉంది
ఉందేలా కోతి అల్లరి జేస్తా ఉంటది కుందేలు బా జేస్త గర్ల్ ఎవరు బాయ్ ఎవరు కుందేలు అమ్మాయి కుందేలా అబ్బాయి కుందె
అమ్మాయ్ అనుకుంటా ఇంగ అట్లా ఒక రోజూ కోతి ఉంటాంది కోతి ఉంట ది కదా అల్లరి చేసే కోతి దీ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటాలని చూస్తా ఉంటుందన్ ఇంకా దిక్కూ ఆ కోతుల్కి ఈత రాదు గదా
కుందేలు కొస్తదా ఈతా
ఆ ఒస్తది ఆ అనుకుంటా ఆ అట్లా
ఊమ్ కుందేల్నీ పొయ్యి అ కుందేల్ కన్ సే కుందేల్ నడిగిద్ది ఆ నన్నీ నది దాటిస్తవ అది అప్పుడొచ్చి
మై బ్రో జస్ట్ ఇప్పు
సరేలే దాటిస్తాను ఇలా ఇంకా ఇ ఇకపై ఎప్పుడు అల్లర్ చెయ్యొద్దూ అన్ అట్లయితే దాటిస్తాను అని చెప్పింది కుందేలు అప్పుడూ కోతీ సరే ఇంక అల్లర్ చేయను అని చెప్పిద్ది ఆ చెప్తే గనక అప్పుడు ఒచ్చేసి
అయిపో కుంటె
ఆడ ఒక చెక్క ముక్క ఉంటది గదా చెక్క అది తీసుకొని కోతికీ నది దాటడానికి హెల్ప్ చేస్తుందంట
ఎందీ అర్ధం గాల
పొయ్యి కోతి ఒచ్చేసి కుందేల్ ఆ నాకు ఈ నది దాటడానికి నువ్ హెల్ప్ చేయవ ఆ హెల్ప్ అడుగుతది హెల్ప్ అడుగుతే అప్పుడు కోతి ఒచ్చి కోతి అలా అడుగుతే కుందేలో ఒచ్చేసి నువ్ ఇంకా ఎప్పుడు అల్లరి చేయను అని చెప్తే దాటిస్సాను అని చెప్పిద్ది అనమాట అట్ల చెప్తే గనక ఇప్పుడు కోతి సరే అని చెప్పి దాటిన్ దాటిస్తాను అని చెప్పిది అప్పుడూ పక్కన ఒక చెక్క ఉంటున్ గాద అంటే ఏ కొమ్మలాగ సో అలా ఉన్ టే ఆ అ అట్ల మంచిగ హెల్ప్ చేసినందుకు కోతీ నేను ఇట్లా అల్లరి చేస్తూనా ఇంకెప్పుడు గాని బుద్ది తెచ్చుకొని అప్పటి నుంచి ఎవరిని ఏమన కుండా మంచిగా ఉంటుందంట పిలి చేసింది కదా
ఇట్లా ఉన్నా అని చెప్పి
రోజు నుంచి అని ఇంకా అప్పటి నుంచి అల్లరి చేయడం స్టాప్ చేసి అందర్తో మంచిగా ఫ్రెంషిప్ చేస్తా ఆ అలా బాగుంటాయి చిన్న చిన్న స్టే చాంగ్ బడయివి
మాట్లాడింది ఆర్డవివి పీకే డబ్బులు కావాలా అయితే క ఏ పాగు
నీ కోసము నీకోసం ఒక పాట పాడతా నీకోసం ఒక పాట పాడతా అ పాడు నీ తో ఉంటే చాలు బ్యూ గుర్తు రావు నిమిశాలు వచ్చే జన్మలెనైనా నీ తో ఉంటే చాలు
ఎంది
నీ తో ఉంటే చాలు గుర్తు రావు నిమిశాలు అల్లు కొవ మనసంత్త హాయి పరిమలాలు నీ తో ఉంటే మల అదే వస్తంది ఉండు వేరే సాంగ్ చూస్తా
సినిమలో పాట
ఏమో అదే చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి అందంగా దూకి
చెప్ ఏంది ఏం ఇయాల ఊడికె వళ్దు మడేది నైస్ సాంగ్స్ మంచి కంగారు ఉ నందు కిందా పాన్నావ్ కదా ఇందాక
ఆయమ్మి బాగా పడింది నువ్వు కొవేలా అరే చేస్తాలే ఏం చేస్తున్నావు అసలు కళ్ళు కనిపించవా అ పాపకి
ముగి గుడ్డి
ఏం అంతా ఇగ చెప్తారా
ఏ ఎవరు వాల వాలాది
మ్
ఆ
అవును రాజ్యం ఏది లేదు గాని రాణి లాగా చేసు చేసుకుంటా ప్రేమ కానిది ఎవలు రాత ఏట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతి రోజు పంచుకుంటా నిన్ను గన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాకకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటా కంట నీరు కంటే రెప్ప దాటకుండా కాటుకే కావాల అంటా రాంబాయి మన సాయనే ఏనాడు ఏ మనసే మనసే మయ నావి ఇంకా ఐదుపాయి మాయా తెలుగే నాది ఇంకా అయిపోలేదు అ
చెప్
ఆ నేక్స్ట్ మాట్లాడు నువ్వు నా బుక్స్ కి పాట పాడు
అడిగా అడిగా యెద లో లయ ను అడిగా ఆడిగా కదిలే క్షణమా
ఏ
నువ్వే లేని
ఇదే కదా
నేనూ కోరి ఉన్న ఎదలో.. ఏ భాయ జాగ్రత బాయ్ బాయ్ బాయ్
నిన్నే చూసే నువ్వు పుట్టక ముందే కంచే నీ వెలుగే ఎసాన బరిత అయిందో వో వో మీ అంత మొత్తం వో వో నీ బుక్ ఒక రాస్తే ఆకాశం ఓ.. ఓ
పెసరాట్
శ్రీ మొత్తం ఓ ఓ ఓ ఓవంతగా చేస్తే భూగోలం దివి నుంచి దిగి వచ్చావ ఆపిల్ బ్యూటీ నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ
పుట్టకముందు ఈ లోకం చీకటి
కూసింతా చూస్తే నీలో వగలు రాసేస్తావే ఎకరాలు నువే నడిచిన చోటంతా కొరివి దండాలే ఓ చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చికిరి పడత పడత పడతా ఎనకే ఎనకే పడతా ఆ చంద్రులో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా దీనందాలో లెక్క దీని వేేశాలో తిక్క నా గుండెల్లో పోతుందే ఉక్కా ఆ నిన్నే
చికిరి
గెలుపులేని సమర మంటనే
హయి
రా నా నిదుర కుల్లాసా నీ కలలకిచే ఏసా నీ కోసం వయసు వాకిలి కాసా
రా నా ఆశలు పోగేస
నీ గుండెకు వచ్చేస నీ రాకకు రంగం సిద్థం చేస చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం